హలో నువ్ స్పీకర్ కదా స్పీకరాప్షన్ స్పీకరాప్షన్ ఆఫ్ చేయరా ఆ
స్పీకర్ ఉండ ఎక్కడున్నావ్
ఏం చేత్తున్నావ్
ఏమంటారు కాలి తింటన
సినిమా పెట్టిండు ఫోన్
ఆహా ఏమరి అది కొత్త మూవీ మొన్నోచ్చింది అదేనా
ఆ
బాగ్ తీయలే అది మూవీ
హలో
హ
హలో
మ్మ్
మాట్లాడరా మ్మ్
మాట్లాడత రా వింటున్నాను మాట్లాడు నాకొడౌటు
మ్మ్
ఆహా ఒక డౌట్ ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇట్లా ఆవ్ ఎందిష్ చెప్పు మాట్లాడాలి
ఒకటుంది
టూ మినేట్సేనా మాట్లాడాల్సింది. టూ మీనేట్స్ ట్వంటి ఫైవ్ టైమ్స్
టెన్ మినేట్స్ టెన్ మినేట్స్
టెన్ మినిట్స్ మాట్లాడాలా ఒక కాల్ అట్లనా
హ్మ్
ఓకే
ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్సటీన్
సిక్స్టీన్ కాల్స్ మాట్లాడాలి. టెన్ టెన్ టెన్ మినిట్స్ ఎంతోతయి రా అ రా
ఇప్పుడు అది కాదు ఇంకో ఇంకోటి ఏదన్న మాట్ మాట్లాడుదాం పట్ పక్కనరా ఈ ఎన్ని కాల్స్ మాట్లాడినావ్ దానికి ఓ రెండు సున్నాలు ఏసుకోగాని
అచ్చా
హ్మ్
నాకెంతరా
నీ కావాలంటే ఆ నెక్స్ట్ మంత్ వత్తాయంట సరే ఈ చెప్తానీకు
ఎప్పుడు ఇంకెప్పుడు
మధ్యాహ్నం నీ ముందు ఫోన్ చేసినా గదా మధ్యాహ్నం నీ ముందు ఫోన్ జెషినగ నోట్ డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్ తెలుగులో కొంచెం ఎదిగా మాట్లాడాలి
ఓకే
ఎట్లా ఉతన్నవ్రాగుడి
నో ఇప్పుడే హీరోయిన్ వచ్చింది.
బాగుందా
సుద్దాం బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయింది. ఇహీమ్ ఎన్నన్న మంచిగా ఉంద చెప్పు
సరే గాని ప్రాజెక్ట్ ఏడి దాంకా వోచ్చింది.
ఏ ప్రాజెక్ట్
ఏదో కాళీగా ఉండి చేత్తన్న ఆంటీవి గా
ఆ ఆద అయిపోయింది. డిస్ట్రాయి చేసేసిన మళ్ళీ ఇంకోటి చేత్తన్న
ఇంకోటి ని నీ పని బగుంది రా
అన్నీ ఉన్నాయి. మంచి ఫ్యూచర్స్ మ డాడీ ఆన్ని కొని చ్చినకు బ్లూ గన్ సోల్డ్రింగ్ మీషన్స్ మొత్తం అన్నీ కొనించిండు.
ఉహ్ ఇంకేంది యా నీకు కావాల్సినై అన్నీ వోచ్చినాయి. గా అని
అవును బోరు కొట్టినప్పుడు అలా వేసుకొని పోఊకుంటాను క్చుల్లీ బోరు కొట్టినప్పుడు కాదు సపరేట్ టైం తీసుకొని మరి ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ తన హ్మ్మ్ అరె లడ్డు కేబుల్ కావాలి రా సి టైప్ కేబుల్ కాదు బి టైప్ కేబుల్ కాగావానే ఎలా సజ రా
అక్కడా నేను మొన్న పోన అప్పుడు ఎప్పు ఉంటా అయిపోద ను
అరే కావాలరా సి టైప్ కావాలి బి టైప్ కావాలి
అ
అప్పుడు సంగతి ఇడిచిపెట్టు ఇప్పుడు సెట్ చెయ్యి రేపు
నేను పోయిన కాడ ఫుల్లు
మళ్ళీ ఆ రేపు కావాలి ఎల్లుండి చూస్తారా
ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ఆ హలో ఆ రేపు సెట్ చేస్తారా హలో అరే యావదనా
ఇన్నాడుతుంది చెయ్యి
కానీ బీటెక్ కొంచెం కష్టం టీటప్ అయితే అందరికాడ ఉంటాయి
అయ్యా సీ టైల్ కావాల రబ్బీ టై ఏ మెయిన్ కావాల బీ టైపే కావాల్సింది ల్యాప్టాప్ కి చేసుకోంట్రా నాకు కోడ్ ఎక్కిస్తాను ల్యాప్టాప్వసరం సి టైప్ అవసరం లేదురా ఫస్ట్ బీ టైప్ ఏ కావాలి
బిటేపు ఒక్కటే కావాలి బిటే పంటే ఎతకాలిగా దొరుకుతది
బీట బెటక్ బీటక్ ఏ అమ
నాకు సంబంధం లేదంట అది
అట్లనే ఏం కాదు ఇంకా వాళ్ళు పిలుతాలు
హ్మ్మ్
ఇక మేమందరం ఒకటే టీంట్ ఇట్లా అంటే లైక్ చెప్పాను చెప్పారు మొన్నా హ్యాకతాన్ కాకుండా ఇంకోటి జరిగింది చూసినావా సైన్స్ ఫేర్ సైన్స్ ఫేర్ అప్ ఇప్పుడు మేమే మేము ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ మేము ఫైవ్ మెంబెర్సే టీమ్
ఉహూ
ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ ఫైవ్ మెంబెర్సే టీమ్ ఉంటాం. టీమ్ ఉంటాం నడిపిస్తాం. ఆ చేత్తం ప్రాజెక్ట్ చేత్తం మొన్న ప్రాజెక్ట్ కాడ మొత్తం నేనే చేసి నా
పక్కానా
ఈ సరే ఆ సైన్స్ ఫేర్ అప్పుడు
ఇది వాళ్ళేసుకుంటరా మొత్తం ఇగా
ఆ అట్లా
ఉహ్ ఒక ఒకటి నువ్వు ఒకటి ఆల్లన్నట్టు పెట్టుకున్నారా.
అట్ల నీ ఏం గాదు.
అంటే ఎవరు ఉంటే వాళ్ళు చేయాలి. ఇగా
ఉమ్ ఎవలకు వీలుంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తే వాళ్ళు జేయాలి.
ఉమ్ ఇంట్రెస్ట్ అలాగే
హ్ పోయి లోకలిడియన్స్ తీసుకొని రావాలి. హ్
ఎవ్వరని లేదు ఇగా మొత్తం నేనే చేయ్యలే అలా అందుకే మనం దూరంగా ఉంటాన్నాం. ఆడటం గుడా రమ్మన్నట్లే అని చెప్పినా పోవాలీ ఆనిపియాలే ఉ నాకు ప్రశాంతంగా ఉందిరా సిబిఎఫ్ సిబిఎఫ్ లేవు అంటే హ్యక్ర స లేదు ల్యాబ్ లో అయితే నాకు ఇన్విటేషన్ ఏం రాలేదని కంప్లీట్ గా వదిలే అన్నడు సార్
అరేబ్ అది ఉండాల్సింది ఎందుకంటే సిసిఎఫ్ అనేది ఇప్పుడు స సబ్ ఇప్పుడు మనకు గూగుల్ తోటి కంబైన్ అయిండు కా వాళ్ళు ఫోర్ ఇయర్స్కి ఏహే చెప్పేయను ఫోర్ ఇయర్స్ ఫోర్ సర్టిఫికేట్స్ ఇస్తారు
అవ్
అర్థమైంద ఇయర్కి ఒక్క ఒక్కో సర్టిఫికేట్ గూగుల్ డైరెక్ట్ టు గుూగుల్ వాళ్ళతో టైప్ అయ్యే సర్టిఫికెట్ అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తానుేంద్ర నువ్వు
అది పనికిరాదు రా. వీళ్ళు ఇస్తాలేరు గానీ
ఎట్లే చెప్ త్తెనవ్ రా
నీకు రేపు వచ్చిన తెలుత్తా లే అని అ చాలనా చూసిన ఇవి
ఈది గూగుల్రా
అది గూగులే రా
ఏహే లేదు అయన్నీ వేరు ఇది వేరు
ఊ హు నా నా మేన్ రాాల ఫస్ నాకు ఏజ్ లేదు గార
ఉమ్ఏజ్ ఎక్కువ పెట్టుకోని కూడా వేసుకోవచ్చు
అట్లేదు నాది ఒకసారి నా దాని మీద పడ్డది
ఉమ్
ఎదావేరియ ఫస్ట్ టైమ్ ఏతో ఏతో పెట్టుకోన్నారు నాతో ఇంకో ఇద్దరు ముగ్గురిది అట్లే అయింది
ఉ ఇనో అడి బుల్ పవన్ కళ్యాణ్ హైలైట్ ఎంట్రీ ఇచ్చిండు ఇన్నా
అందర ముందర వదిలేసిన అయ్యా సార్ పట్టించుకుంటలేడు సార్ అసలు అడిగినాం ఆనుకో ఆహా మేము అడిగినాం అనుకో చదువుతాండు ఆ అయితది అయితది వస్తు వత్తది చూడు వత్తది అదే వత్తది అంత అంటాండు
మగ
అది గమ్మ ఓ అడిగ ఇంట్రస్ట్ మాస్టర్ మాకు
మ్మ్
బ్యాంక్ దగ్గర ఉన్నాడు ఎందుకు అని అడగట్లేదు అలా అదేయితే లే అంటాండు ఇంట్రెస్ట్
మొత్తం ప్రసంతో నీటిగా అందరికి పోయింది
అందరు కద మీవాడు కనీసం చెప్తారుర గైడెన్స్ మావాడు అమ్మాయిలకి తప్ప ఎవరికి చెప్పుడు అడు
మ్మ్
అమ్మాయిలు అడగకుండానే పోయాడు చెప్తాడు
ఉమ్మ కొడుక అయి బటానీలా అనుకున్నడా వాడు అవ కడక
ఏంద్రా
ఏ ప కళ్యాణ తెచ్చ చేసిండు పట్ట పట్ట పట్ట పట్ట బులెట్ దింపిండు దీంతోటి సింపుల్ గా పిట్టని కాల్చేసినట్టు కాల్చేస్టాండు రా వాడు
గట్లనే ఉంటది మారి చూసిన నేను గూడా చూసిన మ్మ్ హలో హలో అభి
మ్మ్ హలో హలో ఉన్నా ఉన్నార నేను ఎద అవుతాయని ఏదో చెద్దాం అనుకున్నా
ఆ ఏమో మరి నువ్వు ఎటుపోతావో అర్థం కాట్లే
అర్ధం కాలే
నువ్వు ఎటుపోతావ అర్థం గాట్లే రా ఓడి సార్ మాట్లాడాబత్తను
ఎల్లీ ఎటు పోవట్లే
మ్మ్ హ్మ్మ్ ఇంకేమ మచ బయటికి పోలే ఈరోజు
అే బయటికంటే అట్లా పోయి ఇట్లోచిన
వాకింగే అంటావా
మ్మ్ ఎదురుగా హా ఇ అట్లాకి
అదే ఇక్కడ కొంద చూస్తా అంటే సైడ్ నుంచి మన బాగా ఇలిష్టంళ్లే క అనిపితార దగ్గర కి పోతారు ఎవరో దగ్గరు పోతే
ఆ
ఇప్పుడు దానికి మధ్యాహ్నం తింటనప్పుడు ఇట్లా మా ఫ్రెండ్ గా ఉన్నాడుని అటు ముందు పో కూర్చుంటాను వాని పక్క ముందు పక్కన నుండి ఎవో తెలిసినట్టు అనిపించిండు నాకు తెలి న అనుకున్నాను పిలిచి నమస్తే పెట్నా
ఉమ్
ఆడవ నావుతాండు డు కేవం నైట్ ఆడ నవ్ నీకుండ అవుతాని వి నను ఇంకెవరు బో అంటాడేమో అనుకున్నా నాకు ఆడ తెలి నాకు తెలిదు నీ న వస్తే పెడితే నవ వస్తే పెడతాడు అప్పుడప్పుడు ఎట్లా అయ్తుందిరా హలో
ఒకటి అడాగనా
ఆడుగు
మోర్ టైమ్ హౌ మచ్
జస్ట్ ట్వల్వ్
అట్లా బదలే కా
ఉహుమ్
దన్ ఆఫ్టర్ లే ఆఫ్టర్ అగేనా
ఆ అగేన్ నౌ ఓన్లీ
ఓకే ఆ